హలో
హలో
ఆ
హలో
చెప్పండి హలో హలో వినిపిస్తన్దా
ఆ వినిపిస్తుంది
ఇంటర్న్షిప్ ఏం చేస్తన్నారు మీరు హలో ఇంటర్న్షిప్ ఏం చేస్తున్నారు మీరు
ఇంటర్న్షిప్ యాక్చువల్ గా నేను ఎయిటీన్త్ నుంచి స్టార్ట్ చేశాను లాస్ట్ మంత్ మే ఎయిటీన్త్ నుంచి
ఓకే
అది క్యాటీయ మీద చేస్తున్నాను
ఆ
సర్ఫేస్ డిజైన్ అండ్ బాడీ డిజైనింగ్ మీద కానీ అది మా కాలేజ్ లో యాక్సెప్ట్ చేయలేదు
ఆ
అంటే మాకు ఏగ్జామ్ కప్లీట్ ట్వంటి ఎయిత్ కంప్లీట్ అయ్యయి
ఓకే
మా కాలేజ్ లో యూన్ఫామ్ చేయలేదు అని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేయలేదు
ఒకే లాంగ్వేజ్ ఏది తీసుకున్నారు అంటే ఏ లాంగ్వేజ్ మీద ఎలా
లాంగ్వేజ్ కాదు ఇది బేసిస్ ఆన్ మెకానికల్ ఇంజనీరింగ్ డిజైన్స్
ఓకే మాకు కూడా ట్రైనింగ్ ట్రైనింగ్ చెప్తున్నారు కానీ అండి మేము ట్రైనింగ్ వి అది ఇప్పటికి ముగ్గుర్ ఫ్యాకల్ ఆ ట్రైనర్స్ మారన్నారు మకేం చెప్పట్లే జస్ట్ తీరి చెప్తున్నారు తీరి ఏమన్నా అవసరమా జావా మా కోడింగ్ కావాల కోడ్ అత్యారం అవుతుంది లైన్ టు లైన్ ఈ లైన్ ఎందుకు ఈ లైన్ ఎందుకు లైన్ టు లైన్ టు లైన్ ఎక్స్ప్లైన్ చేయలా
అంటే మీకు అదే ఇంపార్టెంట్ ఏమో చెప్పలేం కదా
అలా చెప్పకోకుండా జస్ట్ థియరీ క్లాసెస్ లాగా చెప్తున్నారు అన్ని సెక్షన్లు ఏమో ప్రాజెక్ట్లు కూడా చేస్తాంటే మా క్లాస్ మాత్రం మా రూమ్ లో ట్రైనర్ బాలేక మేము ఇంకా బేసిక్స్ లోనే ఉన్నాం
లేదు నేను తీసుకున్న ఇంటర్న్షప్ లో మాత్రం మన డైరెక్ట్ టాపికే మాకు మొత్తం హ్మ్
ఈ రోజు ఒకటి జరిగింది
చెప్పండి
ఆ లిఖిత ఓకే వేరే అమ్మాయి ఉంది కదా
హ్మ్
మీ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లో ఉండే ఫ్రెండ్
అవును
సారి అపాలజీ
అవును అవును చెప్పండి
ఆతని ఈ రోజు వచ్చిందండి
అవునా
ఆ మా కాలేజ్ దే మా కాలేజ్ దగ్గరకు వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ని చూసేకని వచ్చింది
హ్మ్ హు
ఆ అట్లే అలాగే మీట్ అయ్యామండి ఆ అండీ
మీకు తెలుసేమోగ ఆ అమ్మాయ్
హలో ఆ యా సేమ్ క్లాస్ సేమ్ క్లాస్
ఓకే ఓకే ఓకే
ఆ మీట్ అయిదామని వచ్చింది కాలేజ్ మొత్తం చూపించి ఆ మాట్లాడము కాలేజ్ లో లోపలికి వచ్చి కాలేజ్ విజి విజిట్ చేసింది విజి చేసినారు తర్వాత ఆ ఇప్పుడు అడ్మిషన్స్ కదండి
ఓకే
ఆ విజిట్ చేసి మీ కాలేజ్ బాగుంది నేచర్ బాగుంది పూ అదే ఫ్రూట్స్ బాన్నాయ్ ట్రీస్ అన్ని బాన్నాయ్ అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయ్ మీ కాలేజ్ లో అనేసి వ్యూ బాగుంది అనా
హ్మ్
దాన్ తర్వాత దాన్ తర్వాత మా క్లాస్ లో అవి ఒక ఒకట అనుకో మళ్ళీ నేను ఆఫ్టర్నూన్ వచ్చానండి వచ్చా పేజీకి వచ్చి తినేకనీ వచ్చానండి
హ్మ్
వచ్చినప్పుడు ఆ అది ఏంటి ఓకే ఇది తర్వాత చెప్తా
హ్మ్
ఆ చెప్పండి ఆ తిన్నా అది ఏదో చేశారు కర్రీ బానే ఉంది. తిన్నానండి.
ఆ సరే ఒచ్చాను ఆ అవునండి, వచ్చానండి వచ్చాక నాకి వేరే మా క్లాస్ అమ్మాయి నెంబర్ నుండి నాకు మెసేజ్ వచ్చిందండి.
మ్
తెచ్చి బా ఆ సంవన్ సంవన్ ఈజ్ లవ్వింగ్ యూ అని
ఓకే
ఆ మెసేజ్ వ.
మ్
అప్పుడు నేను ఏం రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కాలే
ఓకే
ఆ నేను జస్ట్ నోటిఫికేషన్ లో చూసి అది ఓపెన్ చేయకుండా వదిలిపెట్టేసినా మళ్ళీ డిలీట్ డిలీట్ ఎవ్వరివన్ చేసినారు.
ఓకే
నేను మళ్ళీ క్లాస్ కెళ్లా.
ఓకే
క్లాసు కెల్లాక ఏమి అదేమి ఏం టాపిక్ ఏమి ఎవ్వరూ ఏం ఎత్తలేదు ఎవరూ నేను ఏం సైలెంట్ గా ఉన్నా నాకు తెలియనట్టు.
ఓకే
నేనేమమీఅడగల్లేదు.
అంతే అంతే జరిగిందండి.
మీ క్లాస్ వాళ్ళేనా?
ఎస్ ముందు నుంచి డౌట్ ముందు నుంచి డౌట్ కానీ అబ్బా నా గ్రూప్ ఉందండి. గ్యాంగ్ ఉంది. మా సిఆర్ వాళ్ల గ్యాంగ్ అన్మాట అదంతా
మ్
ఆ నాకి వాళ్ళలో ఎవరో డౌట్ కానీ ఎవరో తెలీదు ఈ రోజు తెలిసింది.
ఓకే
ఆ
చూడండి అది మీ ఇంట్రెస్ట్ మీ మీద డిపెండ్ అయ్యింటాది మీ రోల్. చేయాలా లేదా ఒకరి మీద
లేదండి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదండి.
ఆ అదే ఒకరి మీద ఫీలింగ్స్ అన్నీ పెట్టుకొని లేకుండా అండ్ ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటే మళ్ళీ మీ మీరే ఇబ్బంది పడతారు గదా.
నాకు ఫస్ట్ స్లిప్ లే వద్దండి. మీరు అన్నిసార్లు చిలుకకు చెప్పినట్టు చెప్పినాక మళ్ళీ నేను ఆ స్టెప్పులు తీసుకుంటే బాగోదు.
ఆ అదే మీరు మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ లో పడకుండా ఉంటే చాలు అంతే.
హ అందులో నా ఫ్రెండ్ గొడవ జరిగింది అది ఇది అని చెప్పాను కదండి
ఉమ్మ్
ఆ ఈ రోజు మార్నింగ్ మా ఫ్రెండ్ వెళ్ళిపోతానే ఆ పిల్ల హౌర్సీ హిల్స్ కి వెళ్ళాలని వెళ్ళిపోయింది
ఉమ్మ్
వెళ్తానే మా ఫ్రెండ్ సారీ చెప్పాడండి ఆ రోజు ఫోన్ లో జరిగిన దానికంతా సారీ అనేసి
ఉమ్ నార్మలే అండి ఫ్రెండ్షిప్స్ మధ్యలో గొడవలు ఇవన్నీ మామూలే ఒక టైం వరకు తర్వాత తెలుసుకుంటారు అంతే అంత వెయిట్ చేయాలి మనం అంతే దేనికైన కానీ ఉమ్ అన్నింటికిీ తొందర పడితే కుదరదు కదా
అవును
మన మైండ్ కూడా ప్రాసెసింగ్ టైం పడుతది
ఆ
మన మైండ్ కి కూడా కొంచెం ప్రాసెసింగ్ టైం పడుతుంది కదా ఆ టైం ని తీ కొన్ని
అవునండి జావాలో ఆ అయినా ఫ్రెండ్షిప్ అనేది చాలా గొప్పదండి నాకు చాలా ఇష్టం
ఫ్రెండ్షిప్ అది లిమిట్ దాటినంత వరకు బాగానే ఉంటదండి ఫ్రెండ్షిప్ ఒకసారి ఏదైనా అడ్వాంటేజ్గా ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందంటే అది ఎప్పటికీ బాగుపడదు
అడ్వాంటేజెస్ మీన్స్
అది ఎలాగ చెప్పాలి అంటే ఒక బాయ్ కి గర్ల్ కి మధ్యలో రిలేషన్షిప్ని ఇంకొక విధంగా ప్లే చేస్తారు కదా
అలా ఎందుకండి అది అసలు ఫ్రెండ్షిప్ కాదు అలా చేస్త
దాన్ని కూడా ఫ్రెండ్షిప్ అనే పేరు పెట్టుకుంటారు కదా అలాంటివి కాకుండా ఏవైనా పర్లేదు ఫ్రెండ్షిప్ అని చెప్పి పి క్లోజ్నెస్ ఉన్నామని చెప్పి అడ్వాంటేజ్ తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారు కదా
అవును
ఉమ్ ఒకేళ వాళ్ళ ఇద్దరి మధ్యలో లేకపోయినా కానీ చూసే వాళ్ళకి చాలా బాగోదు కదా
అవును
ఇప్పటికే అలాంటి ఇష్యూస్ నేను చాలా ఫేస్ చేస్తున్నాను
అవునా ఎవరితో అండి
కాలేజ్ లో కొంతమంది అమ్మాయిలతో మాట్లాడినందుకే నన్ను ఏదో అనుకుంటున్నారు
ఎవరు అది
కాలేజ్ వాళ్ళు మామూలే అవి బాయ్స్ అంటా ఉంటారు కానీ ఇప్పుడు పట్టించుకోలేదు
అవన్నీ వాళ్ళు ఫన్నీ గా అంటుంటారు అవన్నీ పట్టించుకోకూడదు అండి
ఆ అదే అంటే ఫన్నీగా అంటే అది ఊరికే రాదు కద నోటి నుంచి మాట
ఫన్నీగా అది తెలిసిందే కదా ఫన్నీగా అంటారు అంతే
తెలిసిందే కదాంటే మా బ్రాంచ్ వాడు నాకు తెలిసినోడు అయితే పర్లేదు ఎవరో బ్రాంచ్ వాడు ఎక్కడి నుంచో వచ్చి
అ
ఆ క్వశ్చన్స్ చేస్తే అప్పుడు అది ఫన్నీ ఎందుకు అవుతుందండి.
ఆ అవునండి మన్న ఫ్రెండ్స్ చేస్తే అది పన్న.
మన ఫ్రెండ్స్ మా రూమ్మేట్స్ చేస్తాను మా రూమ్మేట్స్ వాల్ల రోజు ను్వు రోజు చేస్తాన అంటారు పర్లేదు.
క్లాస్ లో చేస్తే అ ఓకే క్లాస్ రూమ్మేట్స్ అంటే. డైలీ కలిసి ఉంటాము డైలీ వాళ్ళతోనే ఉండాలి కాబట్టి అది ఓకే.
ఆ అదికాకుడా వేరే బ్రాంచ్ వచ్చి క్యూస్షన్ చేయడం వల్ల నాకు అప్పటి నుంచి నేను కూడా పెద్ద ఎవరితోనూ అటాచ్మెంట్స్ తీసుకోలేదు.
ఆ
హ
ఏ బ్రాంచ్ అంటే ఎవరు
మా కో బ్రాడ్ అంటే వాళ్ళకి మ్యాటర్ తెలిదు ఎంఎటి బ్రాన్స్ అనిచేప్పి మెటీరియల్ ఎంఎ ఎంఎంటీ మెటీరియల్ సైన్స్ అండ్ మెటజీ బ్రాంచె ఆ బ్రాంచ్ లో ఫ్రెండ్స్ ఉన్నారు అంటే అంటే కో బ్రాంచ్ అనమాట మా మాది మెయిన్ బ్రాంచ్ అయితే మాకు మాతో పాటు కో బ్రాంచ్. సేమ్ సిమిలర్ సబ్జెక్ట్స్ ఉంటాయి.
ఓకే స్పెషలైజేసాన్ ఉందా మీ దాంలో కూడా
స్పెషలైజేషన్ం కాదు అది కూడా పర్టికులర్ బ్రాంచ్ దాని స్ట్రీమ్ వేరే మొత్తము
ఆ
కానీ అక్కడ వాళ్ళ అంటే వాళ్ళ క్లాస్ లో కూడా గర్ల్స్ లేరు అదే ఇష్యూ మా క్లాస్ లో గర్ల్స్ లేరు ఒక అమ్మాయి ఉంది
ఉ
దానివల్ల మేము వెళ్ళి వేరే బ్రాంచ్లతో ఎవరితో మాట్లాడినా మేము తప్పు తప్పుగానే అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు.
హహ
అందులో కాలేజీలో కొంచెం ఫేమస్ నేను.
ఓకే
ఆ అంటే ఆయాంకరింగ్.
ల రేపు మాకి కూడా హార్ట్ స్లీవ్స్. లో హాస్టల్స్ లో అదియోగి యోగివేంద్రనో ఏదో సంథింగ్ ప్రోగ్రామ్ ఉందండి దాంతో స్కిట్స్ డడాన్స్ అలా ఉంటాయంట. మమ్మల్ని ఇన్వైట్ చేసినారు ఎన్ఎస్ఎస్ టీమ్ వాళ్ళని.
హ
ఆ మేము వెళ్ళాల వెళ్ళాల లేదా అని నిను థింక్ చేస్తున్నా
మీ ఇష్టం అండి అది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటది
అవునా మళ్ళీ ట్రైనింగ్ ఉంది కదా అనేసి అల థింక్ చేస్తున్నా. కాని వెళ్తే బాగుంటుంది సాంగ్స్ ఉంటాయి స్క్రిప్ట్ ఉంటుంది డడాన్స్ ఉంటుంది అది హార్సీ హిల్స్ లో అంత మార్నింగ్ మార్నింగ్ సిక్స్కి.
అది అది మీ పర్సనల్ మ్యాటర్ మీరు వెళ్ళాలా లేదాని మీరు డిసైడ్ అవ్వాలి
జస్ట్ నేను మిమ్మల్ని అడగట్లేదండి జస్ట్ చెప్తున్నా ఇలా ఉంటుంది ఇలా బాగుంటుంది అనేసి
మ్మ్ ఉంటాయండి కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ ఎక్కువ ఎంతూజియాజ తో ఉంటాయి నేను కూడా అలాగే అనుకుని నేను మా కాలేజ్ లో